నమస్కారం
నమస్కారం అండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఉదయాన్నే లేగచాను వాకిలుడ్చాను. ముగ్గుసాను అన్నం వన్నాను బెండకాయ కూర వన్నాను. బెండకాయ కూరండి కుక్కర్ లో అన్నం పెట్టసాను బెండకాయ కూరండి.
ఈ రోజు బెండకాయ ఈ రోజు మళ్ళీ ఆలు, పచ్చిపోప్పు కూర.
ఆలు పచ్చిపప్పు.
ఆ
అంటే పప్పు ఆలుగడ్డనా.
ఆ
ఏం పప్పు వేసిలని.
పచ్చిపప్పు.
మర్చిపోప్పండి.
చెనగపాప్పు చెనగపాప్పు.
శనగా పప్పు తేలుసు.
శనగపప్పు ఆ అది మేము పచ్చిపప్పు అంటాం ఇక్కడ,
అవునా ఇవాళ పండుగ కదండి ఏం చేసి, చిన్న మళ పనుగా,
రాత్రి వండాం కదండి పలావ్ రాత్రి తినేసాం ఇప్పుడేమో, కచ్చిపప్పుతో ఆలుగడ్డ కూరవ చేస్తున్నాం. సాయంత్రం మళ్ళీ పీర్ల దగ్గరికి వెళ్ళాలి రాత్రి మేము పీర్ల దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి, ఈ నాలుగఅయ్యిందిఅండి. రెండింటికి వెళ్ళాము నాలుగింటికి ఇంటికి వచ్చాము.
హ
బా చేసారు అక్కడ ఏంటండి ఇంకా బాబుని పిలుస్కొచ్చారా హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో వినిపిస్తుందా మీకు హలో హలో అ ఏం చేస్తునారండి మీరు ఏం మాట్లాడ్రు ఎందుకని హలో హలో హలో వినిపిస్తుందా అండి మీకు హలో
విన్పిస్తానండి
ఆ నాకు వినిపిస్తుంది మీరే మీరు మాట్లాడరేంటండి
నాకు వినిపిస్తలేదండి అందుకే నేను హలో ఆలో ఆలో అంటున్నా
నేను హలో హలో అంటున్నావేమి వినిపించట్లేదండి
ఆ ఇంక కట్ చై ఎందుకు
ఏం చేస్తున్నారు ఏం తిన్నారా మరి
ఆ తిన్నానండి నా రాత్రి మార్కెట్కి వెళ్ళాను కెళ్ళి కూరగాయలు తీస్కుని వచ్చాను అయితే చికెన్ తీస్కొని వచ్చాను అలానే బగారా ఉందన్ని రాత్రిం వండింది ఉంటే ఉదయం తినేసి వచ్చాను
బగారాన్నం బా తింటారా మీరు
ఆ బానే తినేసాం అందరమును
బాబును తీస్కొచ్చారా ఊరు నుండి
లేదండి రేపేళ్ళే తీస్కొని రావాలి
మీరే వెళ్తారా మీ హస్బెండ్ వెళ్తారా
నేనే వెళ్తానండి నేనే వెళ్ళి తీసుకొని వస్తాను
దగ్గరేనా మీకు
దగ్గర అంటె కొ రెండు మూడు గంటలు పడతదండి వెళ్ళాలి ఊరు తీసుకొని రావాలి మాటమురు అమ్మ అంటున్నారు
ఉ
ఏం చూసారు మరి ఈ రోజు ఏమేమ్ చేసారు మీరు
ఏముందండి పొద్దున్న లేసి అంట్లు తోమి బట్టలు ఉతికి దోశలు వేసి మా అమ్మ వాళ్ళు ఇంట్ ఆ మా అమ్మ వాళ్ళ ఇంటికి తల్పులు బిగిస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు
ఏమైంది తలుపులో
కొత్త తలుపులు బిగిస్తునారు ఇ ఇల్లు కడుతున్నారు ఇంటికి తలుపులు బిగిస్తున్నారు
కొత్తిల్లు కడుతున్నరా
ఆ రేకుల ఇల్లు
ఆహా రేకులు ఇల్ల
రేకులయి మొత్తం ఏ అయిపోయింది. రేకులు మొత్తం వేయడం ఈ రోజు తలుకులు బిగిస్తున్నరండి
ఏదైతే వెళ్ందండి. ఏది వెళ
ఆ
సొంతిల్లు ఉండాలి. ఎక్కడైనా
అంతే మరి ఇప్పుడు దాకా అద్దిట్లో ఉన్నారు.
ఆ అదే అంటున్నా. సొంతిల్ అనేది ఉండలీ. అంటున్నా అద్దిలని వెళ్ళకుండా సొంతంగా మనకొక్క సొంతమని
సొంతిల్లుుంటే తిన్నా తినపోయినా మనల్ని వేలు చూయించి అడిగే వాళ్ళు ఉండరండి.
అవునండి అద్దిట్లో ఉంటే ఎప్పుడు కట్టాలి.
చ ఇంటి అద్ద కట్టండి. అవి కట్టండి. ఇ కట్టండి అని. పదాగా తీసుకొస్తరూ
అద్దె ఎప్పుడు కట్టాలి. అద్దెప్పుడు కట్టాలి అని, ఆ భయమ ఉంటాందిడి ఇంకా లో సొంతులనేది ఉండాలి. ఎక్కడనా అది రేకుల ఇళ్లైన గుడిసైన ఎమ్ కాదు
అంతేగా మరి మీకు సొంటిల్లు ఉందా అండి
ఆ ఉందండి. మా అమ్మ వాళ్ళకుంది. మా అత్తమ్మ వాళ్ళకు ఉందండీ
ఉమ్
కానీ మేముపుడు కీరాయికుట్టమండి
ఏంటండి
మేము ఇక్కడ కిరాయికే ఉంటాము. అంటున్నాము. అది
అద్దె ఏమాత్రం ఉంటూద్దండి.
బాగా ఏం ఉండదండీ. నాలుగు వేలు ఐదు వేలు
అబ్మో అయి కట్టేసరికి తలతానం తోక వచ్చిదిగా
అవునండి. బతకాలంటే కట్టాలి కదా ఉండాలంటే కట్టాలి.
ఆ అవును మరి ఏది తక్కువ చేసుకున్నా నడవదు మాకు జీవితం
అవునండి.
ఎంత ఎంత లో బడ్జెట్ లో చేసుకున్నా కూడా ఏది లేకున్నా ఏది గడిసిద్ది పూటకి
మనం ఎంత తగ్గి తక్కువ ఏదైనా అనుకున్న ఇక ఎక్కువనే అయితాయి. కానీ తక్కువ కావండి.
అంతే మరి
హ
మొహరం పండుగ మీకు అక్కడ చేయరా అండి.
లేదండి. మాకుకొందరు తెలుగు వాళ్ళు కూడా చేసుకుంటురాట కానీ మేమ్ చేస్కోమండి. మాకు ఎప్పుడు లేవు పండుగ పండగుంటె
కాదు అ అక్కడ చెయ్యరా అంటున్నా. ఎవరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. కదా అలా చెయ్యరా అంటున్న
ఏ ఏమో అండి ఇక్కడైతే ఏవరికి చేయలేదు ఇంత వరకు
ఉ
ఉమ్ మీ దగ్గర బాగా చూస్తారండి అంటే ఎంటివి అందరూ అది కట్టుకుంట అందరూ తిప్పుతారు గదండి ఆ దేనికన్నాట్ అలా
ఏమోనండి నా కూడా అంతగా తెలీదు మొదటి నుంచి అదే ఆచారం ఉన్నట్టు వస్తుంది
దేన్ని ఎసుకోనిందరు పబ్బా అంటానారు దాన్ని పబ్బా
ఉమ్
అబ్బా ఆతుకోనీ తిరుగుతూ ఉంటారు
ఆ ఎందుకు తిరుగుతారో తెలీదు గాని దానికి కూడా ఒక కథ ఉండే ఉండుది నాకైతే తెలీదు ఎప్పుడు అడగలే ఎవరిని కూడా
ఉహ్ ఏందుక్ వాళ్ళు ఊరికి ఒచ్చిన్లు మా స్నేహితురాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు
ఉ
వాళ్ళు మంచి ఎసుకుంటారండి అంటే తెలుగు వాళ్ళే వాళ్ళు కొందరు ముస్లిం వాళ్ళే చేస్తామ అంటర్ కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు
మ్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు చేస్తారు వాళ్ళు కూడా బాగా దీంట్లో పాల్గొంటారు అందరం కలిసే చేస్తాం ఇక్కడ మేమ్
ఆ
తనా మనా భేదాలు ఏమి ఉండవు ఇక్కడ అందరం కలిసే చేసుకుంటాం మేమ ఏది మా పండగప్పుడు ఏమి ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళ పండగప్పుడు మేం వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాం కలిసే ఉంటాం వాళ్ళు వేరు మేం వేరు అన్నట్టు ఉండం
మంచిగా ఎసుకుంటాఅన్నడు ఎ
ఆ
ఇక్కడ ఏ పండుగ చేసినా ఏం చూసినా ఒకళ్ళుకొకరు కలవరు ఒకళ్ళుకొకర్ ఉన్నరు మా దగ్గర ఆ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఉంటరు
నాయి మా మా మేముండే ఏరియాలో అయితే చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు ఏం మా పండగప్పుడు ఏం ఇచ్చినా తీసుకుంటారు ఇంటికి పిలిచి పాయసం ఇచ్చినా తింటారు మేము కూడా అలానే ఉంటాం వాళ్ళతో వాళ్ళ పండగప్పుడు పాయసాలు అవి ఇవి ఇ స్తార్ ఉంటారుగా
ఆ
పాప్పలు సంక్రాంతి వచ్చినప్పుడు అరిసెలు అవి ఇస్తుంటారు మేము కూడా తీసుకుంటాం వాళ్ళు తిరుపతి అలా వెళ్ళొచ్చినప్పుడు లడ్దులు అయని యంత్రాలని తెస్తారు తాయత్తులని తీసుకొస్తారు
ఇతను వడ్డి ఆవి ఇవి తీస్తే
ఆ తింటాం అలా ఏమి ఉండదు మాకు తింటాం
కొందరు తినరు కదండీ
అవును అంటే ఏ వాళ్ళకి తినాలనుండిద్ధి కాపోతే వేరే వాళ్ళు ఇస్తారు కదా మాకేంటంటే పాస్ పోసేటప్పుడు నీళ్ తీస్కుంటాం అంతా నీష్టగా ఉంటాం మేం
అవునా
వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారనేసి కొంచెం తీస్కోడానికి ఇబ్బంది పడతాం అంతే లేపోతే ఏముండదు తింటాం మేము కూడా
ఉహు
పేస్ పోసేటప్పుడు నీళ్ తీస్కుని చేస్ చేయరు కదా కొందరు
అవును
మేమైతే పాస్ పోస్కునేటప్పుడు కూడా నీళ్ తీస్పోవాలి అయితేఏసేపోతే మేం మళ్ళీ తలస్నానం చేయాలి అలా చేయక పోతే పోతాయ్
అవునా
ఊ
ఊ సరే అండిమరి
సరే అండి
ఊ ఆ సరే అండి